హలో హలో రా
హలో
ఆ ఏం చేస్తాను బాగున్నావా
అన్
వాయిస్ ఎక్కువ వినపడతలే సౌండ్
ఆ స్పీకర్ నాది స్పీకర్ పోయింది బ్లూటూత్ ఆన్ చేస్తే నే వినపడుతుంది
అవునా ఏం చేస్తారు పాప గనా బాగున్నారా
ఆ బాగానే వున్నాం ఆడతన్
ఎప్పుడొచ్చారు మీరు ఇక్కడికి
రాలేదు
ఇం ఈ మధ్యలా రీసెంట్గా ఏం రాలే
మ వచ్చ మ వచ్చ ఉండయ్ వచి నాలుగు రోజులు అయిపోయినాయి
నీ వాయిస్ క్లారిటీగా లేదురా కొంచం
మున్నొ వచ్చి వారం రోజులు ఉండొచ్చి నా అంటన
అవునా అక్కడేనా ఉండేది అక్కల్ల కి దగ్గరేనా
ఆ దగ్గరే
హుమ్ ఏం చెత్తందే పాప
అ
నర్తనా
నడవట్లేదు పటుకుని అది చేసి పస్తారు పలబడి బ బటుకొని
బాగా నీ వయస్ అసల్ వినబడతలేదు
స్పీకర్
స్పీకర్ పోయిందా హలో
హలో
ఆ ఇప్పుడు గట్టిగా వస్తాంది
ఇప్పుడు తాందా
ఆ
ఆ స్పీకర్ పోయింది
అవునా
ఆ
ఆడపరిచేది కూడా పోయింది అట్లనే స్పీకర్ పోతే హెడ్ ఫోన్స్ పెట్టి వాడతా ఉన్నారు ఫోను
ఆ
నా ఫోన్ వచ్చింది కూడా తెలవదు రింగ్ రింగ్ అల రింగు పోయే
రింగ్ అయితుంది గాని స్పీకర్ బడత న్నన్న వార్తదిన్నదది
మ్మ్ హ్మ
ఇప్పుడు ఇందులో స్పీకర్ ఉండదుగా స్పీకర్ ఆంంద్రయడం ఉండదుగా
ఓహో
అందుకే ఇక బ్లూటూత్ ఆన్ చేసిన ఇప్పుడు
మ్మ్ న అయితే నిలబడతాందా పట్టుకొని
ఆ
ఆ
ఆ అబలే ఎత అంది చిన్నవా
చిన్నమే నన్ను పట్టుకొని ఇట్లా నిలవడానికి ఏమన్నా ఎత్తులు ఉంటే నిలవడానికి ట్రై చేస్తాంది ఇదుగో టూర్ అంటుంది ఇప్పుడు మ్మ్ స్నానం అయితే పొద్దు మాపు ఉండాలి
అ కూడా
ఉ స్నానం లేకపోతే ఇక బండుడు ఉండదు పెద్దమ వన్నది
అబారతందా
ఈ అంబడుతుంది మొక్కల మీద నిలబడుతుంది బయటికి వస్తా అనీ ముచ్చటబడుతుంది అలా అక్క పండుకుంటే కొడుతంది
సేమ్ ఇగ ఇలా అన్నల్ తోట కూడాడా ఇవ అంతే
ఆ
ఇమే కొడత్ది ఇద్దరిని
ఉమ్
చో జుట్టు వటి పేకింది
ఉమ్ ఇంకేం పడుగలలకు వస్తారు మరి ఏ పడుగ అంటే ఎక్కువ ఇష్టం ఇక్కడికి రావడానికి
దసరాకి
దసరా అయితే ఎంజాయ్ చేస్తారు కదా ఆ
నక్క
మంచిగా డ్యాన్స్ లేయొచ్చు ఎప్పిలు కళ్ళని వేరేటళ గొప్ప చెప్పొచ్చు ఎగరవచ్చు కదా
న్న మా డాడీ మాస్కానుకే వచ్చినం
ఆ
ఇప్పుడే వచ్చి నాలుగు రోజులు ఉండ వచ్చుిన
ఆ సమరాా హాలిడేస్ కచెట్టు పోలే
ఎడు పోయినా ఏడు పోలేదు
ఎక్సిబిషన్ వయిచ్చి రటన్ని
ఇక్కడ మొబ్బాల్ తెలిసినళ్ళ తెలిసినళ్ళు గట్టిందిది
ఆ
మ అక్కడ పెట్టలే మీ దగ్గర
పెట్టిడు పెట్టింది కాని అక్కడ తెలిసినేను పెట్టింది
ఒక్కోక్క దగ్గిర ఒక్కోవళ ఆబట్టరా ఇక్కడనేమో లండన్ బ్రిడ్జు వే దగ్గరనే మ తాజ్మహల్ హైటెక్ సిటీ అట్లా అట్లా పేర్లతోటి హైలైటెడ్ నేమ్స్ తోటి పెట్టటిరు
ఇక్కడే
ఆ అంటే హైలైటెడ్ నేమ్స్ తోటి పెట్టారు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిస్టిరిక్ట్ లో ఒక్కొ లా పెట్టారు ఆ ఆ హలో
వేల అక్క
పోలేదురా నేను తీసుకోపోంటా తీసుకోపోతా తీసుకోపోతా అంట తీసుకోవని తీసుకోపోతా ఏం పెద్ద కొంచెం ఎగజైటింగ్ గా ఫీల్ అవుతది కదా
వైం కూడా మంచిగా చూసుకుంటాంది వాళ్ళ చూస్తుంది ఏమనా జాయింట్ వీళ్ళకి వెళ్ళి వాళ్ళ చూత్తాంది
చిన్నమ కూడా మంచిగా ఆడుకుంటది పిల్లలు ఉంటే పెద్దాకి ఇంకా పిల్లలు ఉంటే సంబరం ఉమ్ కొంచెం ఎంజాయ్ ఉంటారు తీసుకో అంటే ఆయన కుదరట్లేదు ఇస్ కబుర్లే డు లేదురా ఇంకా ఇగ ఈ మాకు స్నానం చెపియాలి సోపు అయిపోయింది సోపుది తెమ్మ అని చెప్పి నా అన్నయికి
ఉమ్ ఎమ్ సోపు
ఏమకు సంతూరే పడ్డది ఫస్టు మైసూర్ సాండిల్ అని చెప్పి పెడితే కర్రె బొగ్ అయింది
ఆ
ఇవాళ్ళ సంతూర్ కే వచ్చినాను ఇంకా కాసేపు ఇప్పుడు మారింది లేగాని ఈ ఎండకి బక్కగా అయిపోయింది పాపం
ద
చిన్న పెద్దమ కూడా అంతే అయింది బక్కగానే అయింది
ఆ
ఈ ఎండకి ఎట్లా ఉంటారు పిల్లలు ఉమ్ ఇక కూలర్ ఒకటి కారాబ్ అయిపోయింది ఈ గుట్ట అగడికి చచ్చిపోతు
మాది కూడా కూడా కూలర్ ఖరాబ్ ఆయతే మొన్న వారం మా వాళ్ళు అంత మస్ట్ ఇబ్బంది పడ్డాం అది
ఆ
చేపిచ్చినాక బాగా చేపిచ్చినాక ప్రశాంతంగా పండుకుంటుంది
ఆమ్
వారం రోజులు పైన డాబా పైన పడుకుంటు
ఈ అస్సలు పిల్లలు వంటలేరు ఈ ఉబ్బకి మళ్ళా చెమటకాయ అయింది నాకైతే మొత్తం అయింది చెమటకాయ చిన్న పాప కూడా అయింది ఆయా పెదామ్మ కూడా అయింది
అ
ఉమ్ అయ్యా అసలు చిట్ట చిట్ట అని కుడతా ఉన్నాయి అసలే ఈ చమటకాయ ఇప్పుడు కూడా పౌడర్ దచ్చి ఇక ఫౌడర్ ఎ తా ఉన్న చిన్న రేకులే
ఇక్కడ మా కాడ కూడా రెండు రూములు స్టా స్లాప్ రెండు రూములు రేకులు ఇప్పుడు మేము ఉండేది
హమ్
ఇక టైమింగ్ జెస్తుంది
చ్ ఏమో మళ్ళా వీళ్ళిద్దరికి అంటే పెద్దామ్మకు సన్నీళ్ళు కాని, చిన్నకు ఎన్నిళ్ళ అయినా కూడా ఆమకు అయింది చమటకాయ.
చిన్న వేనల దె
ఆ
నోటు
రోజు వెన్నిల్ పొద్దు సాయంత్రం
నాకు పెట్టి చెపి
ఆ ఆ
ఇప్పుడు పెట్ను
కాగాపెటే హీటర్ లేదు, వీళ్ళకిద్దరు గీటరే లేదు.
ఓ
ఇన్నపటి నుంచి హీటరే ఉండదు. ఎట్ అయితేనే చోటకాయ కాదు కొంచెం మంచిగా ఉంటుందని చేపితే అయినా ఒక ఆ మధ్యలో కొంచెం గోరు వెచ్చగ అట్లా పోసేసరికి ఎక్కువైపేంది. ఎ ను సన్నీల్ పోతవ
ఆ సన్నిలే
ఊ పెద్దా
ఇంకా ఏం సన్నీలా అంటే ఎట్లా అంటా ఇప్పుడు పైరా ట్యాంక్ నీళ్ళెట్టాగా వేడిగనే ఉంటాయిగ
ఆ ఆటాంటివి పోయద్రా పిల్లలకి వేడి చేస్తంది అంటారు.
ఏ అయే పోతన్నా
ఊ
ఇప్పుడు మేము ఈ ఇంట్లోకి వచ్చి రెండు నెలలు కానీ రెండు నెలల నుంచి అయ్యేపోతన
ఊ
తింటాందా, ఏం తింటాంది అమ్ములు.
ఏ ఉగ్గు పెడితే ఉగ్గు తినట్లే అస్సలే ఉగ్గు చేసినాను నేను అన్ని పప్పులు కలిపి.
ఏమేం కలిపి చేసినవ్
పెసరపప్పు, కందిపప్పు ఆ ఏరక్ ఎరక్ కంగల్పుర
బాదం జీడిపప్పు గలిపిన
ఆ ఇంగా యాడికి పోలే చే నీ బిడ్డ ఏ తింటా
పొద్దుగాల ఇడ్లీ తినిపిత్తాను.
ఊ
దా మధ్యానం తింటే అన్నం తింటాంది. ఇంత మన పాల మీద మీగడ ఉంటదిగా ఆ పెరుగు మీద మీగడ.
ఆ.
అది వేసి కొద్దిరగ మధ్యాహ్నం తింటే తింటది. ఇక లేకపోతే తినదు. సాయంత్రం గిన్ని పాలలా బిస్కెట్లు వేసి తినిపితా
ఏం పాల్ బర్రె పాల.
బర్రె పాలె
ఎవర్ కాడ రా
ఇక్కడ తీసుకుంటాక్కులకి పోసిాంటే నే ఆరు లీటర్ తీసుకుంటాను.
బర్రిపాలు అయితే నేను కూడా పిల్లలకు పెడుదును కానీ ప్యాకెట్ పాలు కదురా మంచివి కావని ఏం పెడతలేను
ఇలా ఒక రోజు అదే అన్నం తిన్నదనుకో ఒక రోజు మళ్ళా బిస్కెట్ తినిపియను
హూ
బిస్కెట్లు తిన్నదనుకో మళ్ళా అన్నం తినిపియను
ఉ ఇంగా కొంచెం కొం చం అన్నం తింటాంటె మెతుకు కులు తింటాంది అన్నం మెతుకులు కొంచెం అప్పుడప్పుడు కారం తాకిత్తాన ఉగ్గు తినట్లే పండ్లు రాలే వచ్చినాయా మీ బిడ్డకి
రాలే రాలే తొమిది నెలలే తొమ్మిది నెలలకే
దురద పెడతానట్టుంది గట్టిగా కొరుకుతాంది పలీతంటే ఏది పడితే అది నోట్లో పెట్టుకోని కోరు తాంది మంచిగా ఆమెకు ఆ కడుపు నిండిదనుకో మంచిగా ఆడుకుంటది పాల్ సారిగా తాగుతలేదు ఎందుకో పాపం
చాలా
ఆ ఈ ఎండకి దానికి దాగా బుద్దిగాట్లేనట్టు
ఎనా కూడా నైట్ లో ఏసి ఒకేళ నైట్ ఒక లేచినా పాలి పాలు తాగట్లేదు ఈగ లేషి యా మంచినీళ్ళు మూడు మూతలు మంచినీళ్ళు తాగి పడుకుంటా రెండు సార్లు
వామ్మో మంచి తాగబడితే పాపం ఇంక మంచిలే మంచిలు గ్లాస్ల కొద్ది పొద్దున్నాక అంతే నైట్ అంటే మేము దాపితాం మళ్ళా మా శోభ వచ్చి లేపి అది మా అంబడు కుంటా పోతది పప్పలే పప్పలే అంటే పడుకుంటా పోయి ఇగ అల పప్ప మంచిల్ తపితే పోయి తాగిద్ది
అంతె
ఓ ఇదే కథ ఇమే తోటి మంచిలే మంచిలు తినేటప్పుడు ఒక నాలుగు మెతుకులు అట్లా తినిపితే తింటది ఈమెకు కోపం చేతులు తోటి ఇట్లా ఇట్లా ఆనుకుంట పెద్దామెనూ అయితే జుట్టు పట్టి పీకి కొడతా ఉంటది ఉమ్ ఇప్పుడు ఆ పెద్దమ్మ పన్నది ఈమె ఆడతాంది సబ్బు దేమ్మని చెప్పిన ఇంకా సబ్బుదేలే ఏందేలే